హలో ఏం జెయలా ఇప్పుడే తిన్నాము దగాడుతున్నాం తిన్నా
ఏం చేసుకున్నారు
గోదు మిండి దోస
ఆ
గోధుమిండి దోశ
వాళ్ళు నేర్చుకున్నారు అది గొ గోధుమ్ పిండి దోశ వేసుకోవడము
నార్మల్ పిండి తెచ్చుకున్నక కని వేరే వాళ్ ఫ్రిడ్జ్ లో పెట్ట వాల్లు కీస్ ఏస్కోని బయటికి పోయినారు
మరి ఇప్పుడు ఎట్లా
ఆ
కీసేసుకొని బయటకి వెళ్ళిపోయినారంటే మళ్ళీ ఇప్పుడే
మళ్ళీ రేపు తీసుకుంటాము
అక్కి వచ్చిందా
ఆ అక్కి ముందుగానే వచ్చింది ఈరోోజు బాలేదని రూంలానే పడుకుంది
ఉమ్
త తుచ్
నువ్ పోలేదా దురంధర్ మూవీకి అప్ అక్కడే కదా అప్సరా దగ్గర
మేము నేను వన్నె చూళ్ళే మీ
వన్ బాన్ దానిలో చూడు
వన్నే చుళ్ల అ-అ ఆ నేన్ నిన్న
నేను ఇంకే ఏం తిినలే అది ఎపి క్లాస్సు ఒగ్గా అది ఏముంది ఆన్లైన్ క్లాసు స్లో ఒక గంట సేపు నిన్న ఎం క్లాస్ జరిగింది ఎం క్లాస్ జరిగింది అని అందరినీ ఆడుగుతనే ఉన్నాడు వాడు
చ్ హు
అదే అదే ఒక టైం పాస్ ఒక గంట సేప్
బానే చెప్తున్నారా
ఆ అంటే నేను ఫస్ట్ వినడం ఈ రోజే లే క్లాస్ ఇంకా చూలేదు ఒ ముందు ఫై క్లాస్సేస్ రెండు టీవీ ఏసీర్ రెండు
మ
బ్లాంక్
మమ్మీ న్ లవిచ్చి
ఉమ్ ఏంటి
లగ్గిచ్చేయ్ అన్న
ఎంది లగి ఇచ్చేది
నీకు ఎడ్యుకేషన్ ఫుడ్ లెక్క గాద వెన్నతో వెట్టిన విద్య
అంత సీన్ లేదులే రోషిని
వద్దులే రష్మీ
ఫస్ట్య జాబ్ వస్తదా రాధా
ఎయ్ నీక్ రకండ ఉంటదవే
ఉమ్ మనకి ముందే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు ఆ నీక నీకంటే ఉన్నాయి లే
బొచ్చు నాకెమున్నాయి మె కమ్యనికేషన్ మీకన్నా సబ్జెక్టు ఉంది నక్ ఏది లేదు
సబ్జెక్ట్ లేకపోయినా నీకేమి కమ్యూనికేషన్ స్కిల్స్ నాలెడ్జ్ క్రియేటివిటీ అన్నీ ఉన్నాయి మాకి ఏం లేవ్
అద్దే కింద పడిపోతన్నాయ్ అడినవ ఇంట్లో
ఏంది
కడప కోస్తా అనీ
ఏం వొద్దులే అన్నారు
పా హ్
ఆ
ఎందుకు ఇప్పుడు ఈ ఎండలు ఎట్లున్నాయి తెలుసా ఇంక ఏప్రిల్ మే లో ఇంకా ఎక్కువైపోతాయి అదే చూ ఈరోజుటికే ఐపోయిందిలే ప్రాణం
వుంగో ఇన్ని నెలలు ఉండేదని ర ఇన్నే రెండు నెలలు చేయలేవా అన్నారు
ఉమ్
కళ్ళు మూసుకొని తెరిసెలోపు ఐపోతాయిలే రోషిని
ఆ
మీకిత వాకింగ్ వెళ్ళారా క నువ్వు వాకింగ్ వెళ్తా అంటారు కదా
వచ్చే ఆయమ్మీ మెట్లు దిగనేదిగదు నేనన్నా తిరుగుతా ఉంటా ఆ పిల్ల అస్సలు తిరగదు
ఆ
ఆయమ్మొచ్చితె బాగుంటది బయట అంటే మ బయట్ బయట కాదు మ కారిడారు మాదిర్ గా ఉంటది అక్కడ వేసుకుంట మాములుగా స్కూల్ ఉంది మా ఇంటి ఎదురుగా బాగు టాది
దాని లోపలికి ఏం పోరు గదా మీరు ఆ స్కూల్లో
న్ అని నిక్కీ వస్తే పోతాము మ కానీ ఎ అంటే నిక్కి తెల్సొళ్ళు కి చిన్నప్పుడు ఆ స్కూల్లోనే చదువుకుంది
ఆ హ
ఆ యెమ్మి రానే రాదు చిన్న ప్రెస్టేజ్ కాదు అ యెమ్మి చిన్న ప్రెస్టేజ్ కాదయే ఆ పిల్లకి ఎందో ఆ యమ్మీ దొంగతనం జేసినట్టు దోపిడి చేసినట్టు భయపడుతుంది ఆ మరి అన్న వేరే వాళ్ళు అనుకుంటే ఓకే వాళ్ళు అయిన వాళ్ళ కూడా రాదు స్వామి
ఉమ్
అయన బాగా మాట్లాడతాడు తెలుసా హెడ్ మాస్టర్ రా ఈ పిల్లె అచ్చ వాతారీ
హ్.
ఆహ్. ఏమైంది.
ఏమైంది థ్యాంకూ రా అని పెట్టింది.
ఎందుకు పోయిందా.
ఆహా లేద్ పోలేద్లే
ఆహు
నా తెలిసి ఇందు నీ తొడుకోబయింట్ ఆ ఇందు తొడుకోవేయింటదే అంత్
నేన్ అదే అనుకున్న ఎందుకంటె పో పోయేటప్పుడు లెటర్ ఇద్దరు ఒకే చోట కూర్చొని రాసేరు
అయితే నాకు దెలిసి తొడకపోయింటది. ఏశ్వంత్ అయితే బెంగుళూరు కెళ్ళాడు.
మిన్నన్ ఎసుకోమంటాది.
ఆహ్ ఆ పిల్ల ఏందొ స్నాప్లో ఒకట్. కోటెషన్ పెట్టిందబ్బాయి ఏందో రి రింగి సాను షైనింగ్ ఏదో ఏదో పెట్టింది హ్.
సావోటిక్ కంట్రూట్ పీపుల్స్ అంట. వాట్సాప్ లో అదే. ఎందాస్సల్.
ఆహ్ వాళ్ళింటికి ఆక్ ఆ పిల్ల వాళ్ళింటికి అబ్బాయి వాళ్ళింటికి దగ్గేరే అంట.
ఏంది వాళ్ళుర్లోనేనా.
అంటే ఒక థర్టీ మిట్స్ అంట ఆ అక్కడే పక్క వురేమ్.
అబ్బాయి ఏం జేస్తున్నడంటా.
యేదో జాబ్ జేస్తున్నాడంట హైడ్రాబాద్ అంట జాబ్. పెళ్ళైన తర్వాత ఈ పిల్ల గుడా అక్కడికే ఎల్తాద్.
చూడ్డానికి చానా చిన్న పిల్లలలా ఉన్నడుగాదేవే ఎందుకు ఆ పిల్ల పక్కంనే గుర్తె.
ఉమ్మ్. ఆపిల్లోడు హైట్ తక్కువున్నాడు గావట్టి అట్లా అన్పిస్తుంది రే ఈ పిల్ల హైట్ ఉంది.
ఉమ్మ్.
నాగోయితే ఇంకో వంశీలగా అనిపిస్తున్నాడు. ఆహా ఆహా
మ్మ్ గాడ్ పాపం అమాయకుడు ఉన్నట్టున్నాడు వే.
ఆహ్. వంశీ తట్టు ఏం దట్టుకునింటాడో పాపం.
మ్మ్ గట్టిగుండే.
రేప్ రేప్ చుడు రేప్ మనం అది ఎత్తితే తల దిచ్చుకొని ఉంటాడు.
వచ్చేసిందంటానా కడపకి.
ఆహ్ ఓచ్చిందంట నేన్ అడిగింన ఓచ్చిన అన్ చెప్ప్.
ఎ సవ్యంగలేదంటగదవే.
ఆపిల్ల సబ్యాక్ చెప్పలేదు. యే ఏం మనకైనా చెప్. పింద ఏంది మనం స్టేటస్ సూసి కనుక్కున్నాము.
అదే అంటే ఏంది అంత సడన్గా.
ఆ ఆ పిల్లకి స్టార్టింగే పెళ్లి చూపుల్ చూస్తన్నారు చూ. చూస్తున్నారని జేప్పినారు స్టార్టింగ్లోనే ఎవరో.
అదె పాపం గదే పిల్లా ఇంత ప్రైవసీ మెయింటేన్ చేస్తది వాళ్ళ అమ్మ ఏందివే స్టేటస్ పెట్. అట్లా చేస్తుంది వాళ్ళమ్మకి దేలిదు గాదా ఇమే ఇట్టా జేస్తుందని.
ఉమ్మ్ వాళ్ళమ్మ దగ్గర పద్ధతి అయిన. కూతురు.
ఉమ్మ్ మేబి.
ఇప్పుడేమ్ ఉడదులే ఇంకా నాదెల్సి
ఉమ్మ్
ఉహ్మ్. బ్లాంక్
అట్లానే గదా ఎమీ చెప్పలేదు కదా వాళ్ళమ్మ ఎందుకు స్టేటస్ పెట్టి అందరికీ తెలిసేల చేసింది అని
బ్లాంక్
వాళ్ళమ్మ స్టేటస్ పే చూడపోతే మనకు తెలిసేది కాదు కదా అదే
ఉమ్
హ అసలు పెళ్ళి చూపులు ఎప్పుడు జరిగినయీ
ఆ పిల్ల ఎందుకు పోతది పెళ్లి చూపు ఆ అవును పోయింటదిలే చానా సార్లు పోయింది
ఆ చూడ్కని ఇలు ఎట్ట ఓకే చేప్తరె
ఆ
ఆ ఫేశియల్ ఐబ్రో చెపిచినట్టుండాల
అదే అదంత అది లేదే ఫోటో ఎస్ నగ ఫోటో నేనే ఎం చేయరా ఆ ఏమ్మే అయితే మజై చూపించుంటే బా బాగుంది లే అనంది
ఉహు
దేవక చూడు ఫేస్ డల్లుగుందంట
అవునువె అప్పిల్ల ఎట్ట నవుతాదివే ప్రతి ఫోటోకి నైట్ డ్రెస్ ఫోటో కూడా ఎట్టనవుతదే ఆ
అంటే అది కొంతమందికి ఆర్ట్ అది
హ్మ్ మరి ఇప్పుడేమాయే
నవ్వింది గదా
నొ అవి యన్
కాదు ఆ పిల్లకి కూడా ఓకే నేను అడిగిన నీకు ఓకే న రా అని
ఆ
హ ఒకేరా అని పెట్టింది
ఎట్టి ఉంటిందమ్మి యేన్నియ
అంటే ఈవనే కంగ్రాచులేషన్స్ అని పెట్నానా అంటే ఇంగా పెళ్ళి ఎప్పుడు అనంటే ఈ ఇదే ఈ టూ మంత్స్ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాతనో ఎప్పుడో చెప్పింది అంటే టూ మంత్స్ అయిపోతే తర్వాత చేసుకుంటాను అని
వార్నీ
ఆ దాని తర్వాత పిలుస్తావా లేదా ఇప్పుడె అంటే మామూలుగా అడిగినా ఇట్లా పిలుస్తావా అంటే ఫస్ట్ నువ్వు వస్తావా లేదా అనింది ఎక్కడ పెళ్ళి అంటే అప్పుడు ధర్మవరము ఇది మా ఇంటి దగ్గరే వాళ్ళు అని చెప్పింది బ్లాంక్ ఉమ్ బ్లాంక్ నెక్స్ట్ వాళ్ళన్నకు పెళ్ళి చేస్తరులే పెళ్లి పెళ్లి అయిపోతె
మీ అత్తయ మాట్లాడ ఎట్ట మాట్లాడగలను
అనా అసలు ఫస్ట్ మనం ఆ పిల్లతో ఎందుకు మాట్లాడలేదు అది చెప్పు నాకు గుర్తులేదు
ఆ పిల్లె మాట్లాడలే మనం మనకేమి లేవులే
అదే నాకు కూడా ఏం లేవు అంటే నేను మంజు ఆశా వాళ్ళు మాట్లాడుకోలేదు కాబ
మనమే అంటే మనతో ఆ పిల్ల కలవలె మనం మాట్లాల్లె గ్యాప్ ఇచ్చిందంతే
ఆహ్
నీ కోస
ఇప్పుడు మనము లెవెన్ మినిట్స్ మాట్లాడుకోవాల ట్వల్వ్ మినిట్స్
యహ ఇప్పుడే కట్ చేయి మళ్ళీ రేటింగ్ రాదు టెన్ మినిట్స్ తరువాత కట్ చేయ్ ఇ కాలం